హలో
బాగున్నారా
మ్మ్ బావున్నాం మీరు బావున్నారా
మ్మ్ బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం
మ్మ్ మేమో మేమో అంతే కాలీ
అవునా
మ్మ్
తెప్పాలి
షాపింగ్కి పోలేదా
ఆ మొన్న పోయింటిమే
ఊ ఆ నార్మల్గానే ఫెస్టివల్ అని తెచ్చుకునేద
బాబు బర్త్డే ఉండే
ఆ
అందుకు పోయింటిమి అందరం
ఊ
బర్డే కోసం తీసుకు ఆ బాగా చేసినాం
ఊ
బాబుకి తీసుకునే దాని కోసం పోయింటిమా ఇంకా బాబుకి తీసుకొని నేను ఒక డ్రెస్ తీసుకున్నాను మా హస్బెండ్ ఒక షర్ట్ ప్యాంట్ అవి తీసుకున్నారు బాబుకి మూడు జతలు తీసుకున్నాం
ఊ అంటే ఏతర నార్మల్ షర్టు ప్యాంట్ అన్నా జిబ్బా టైప్ వ
ఆహాహా మేము మాకు అలవాట్లే వాది ఇట్ సైడు
అవును
షర్ట్ ప్యాన్ట్ ఏ
ఆ ఇక్కడ ఎక్కువ వేస్తారు అక్క రజిత్
ఆ సిటీస్ లో అయితే బాగా అలవాటు ఉంటుందా వేస్ స్తారు మాది కొద్దిగా పల్లెటూరు లాగానా ఇక్కడ ఏయర ఆడ టౌన్లలయితే అయితే అదే షూట్ మీరు అంటున్నారే జిబ్బా ఆ వేసుకుంటారు ఇక్కడ వేసుకోరాడ
అబ్బాయిలకి నార్మల్గా ఉండేది త్రీ టైప్స్ లో నార్మల్ షర్ట్ ప్యాంట్ జిబా టైప్ కోట్ ఆ త్రీ టైప్ అమ్మాయిలకి అయితే టైప్స్ చానా తీసుకునేకి
అమ్మాయిలకైతే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు
ఊ సారి సొస్తయి హాఫ్ శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ వెస్ట్రన్ వేర్
అవును
నే నేను కుర్త సెట్స్ ఎకు తీస్ ఉంటాను
ఆహా అంటే కడ్ సెట్సా త్రీ పీస్ సెట్సా
ఊ
కో ఆట్ సెట్స త్రీ పీస్ సెట్సా
అంటే
అంటే కో ఆట్ సెట్స్ అంటే జస్ట్ టాపు ప్యాంటు మాత్రమే వస్తాయి.
ఓహో అట్ల నా
త్రీ పీస్ అయితే చున్నీ కూడా కలిసి వస్తయ్.
హ్మ్ చున్నీ వచ్చినవే చున్నీ వచ్చినవే తీసుకునేది. చున్నీ వచ్చింది తీసుకుంటేనే బాగ్ కనిపిస్తాయి ఆ వన్ సైడ్ వేసుకుంటే
ఆ అంటే
డ్రామూ ఆ నెక్స్టూ హాఫ్ సారీస్ వే సారీసు తీసుకుంటాం తక్కువా
అవునా
కే ఎప్పుడన్న ఫంక్షన్స్ కి తీసుకునేది.
ఆ
ఏయదు కట్టుకునేది దావత్ కి తక్కువా ఇ అత్తమ్మయే ఉన్నయ్ చానా.
ఆ
డెకరేషన్న్ శారీసూ అంటాద్ ఏ మగ్గంవీ ఫంక్షన్స్ కి బాగున్నాయి. నేను నేన్ తీసుకునేవి ఇంగ మావి సరిపోతాయని శారీస్ తక్కువా. అవును వివీ అయితే కుర్తాసెట్ ట్స్ న్నూ ఆ లెహంగా టైపూ హాఫ్ శారీస్ వీ ఇవీ ఎక్కువ తీసుకుంటాను ఇవీ నార్మల్ గా టూరిస్ట్ ప్లేసెస్క్ కానీ. ఎక్కడన్ జస్ట్ నార్మల్ టెంపుల్ కి పోయినప్పుడు కానీ ఔట్ సైడ్ పోయినప్పుడు కాని బాగుంటాయి. వేసుకునేటివి శారీస్ కట్టుకొనిపోతే కంఫర్ట్ ఉండ లేదు గదా.
మేము గూడా ఏదన్నా ఫంక్షన్స్ కి కట్టుకునేది నార్మల్ గా మేము డ్రెస్.
హ్మ్ అదే ఫంక్షన్స్ కి ఐతే ఇంగ శారీస్ కట్. పోవల్లా తప్పదు
బాబూ బర్డే అప్పుడు కట్టుకున్నా
ఆ అవును ఆ అవున్లే
ఏదన్నా పెళ్ళిళ్ళూ అట్లా వస్తే పట్టు శారీస్ తీసుకుంటామా. అదే పనిగానేం తీసుకోము పెళ్ళిళ్ళు అట్లా ఏన్ వన్నా ఫంక్షన్స్ ఉంటేనే తీస్. కునేది హ్మ్ మీరు మీరెప్పుడు తీసుకుంటారు.
మేము అంతే మ్యారేజ్ డేకీ బర్త్ డేకీ. మెయిన్ ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయి కదా అప్పుడూ. ఆ టైమ్ లో తీస్ కునేది నార్మల్ల డైలీ వేర్ ఏసుకునేకైతే ఎప్పుడైనా తీసుకుంటా ఆన్ ఆన్లైన్ తీసుకుంటాను ఆఫ్లైన్ మార్కెట్కి పోయినప్పుడు.
అవునా అంటే మాల్స్ లోనే తీసుకుంటారా చిన్న చిన్న షాప్స్ లో తీసుకుంటారా.
చిన్న షాప్స్ లో అంటే స్ స్టార్టింగ్ లో ఇక్కడ వచ్చినప్పుడు చిన్న షాప్స్ కె పోయింట్. టీ ఇక్కడే ట్రెండ్స్ ఉంది అక్కడికి పోతాను.
ఆహా
నార్మల్ బెంగళూరుకి ఎప్పుడన్న పోయినప్పుడు ఆ బాగుంటాయి అవి. మాల్స్ లోను తీసుకుంటాను బెంగళూరుకి పోయినప్పుడు.
అవునా
హ్మ్ అక్కడే చెప్పు మాలుకు పోతే అక్కడే చెప్పులూ ఆ ఇవ్వి డ్రెస్సెసూ
ఆ
హ్మా ఇంకా అవి తీసుకునేది ఇంక్ ఇక్కడయిత్. తే మార్కెట్లో ఎప్పుడో తక్కువ ఇంగ మిగతా వీ అన్ని ఆన్లైన్ లో తీసు
ఆవు షాప్స్ కి వెళ్తే ఇంకా లేడీస్ అయితే ఇంకా చూసిన్ ప్రతిదీ కావాలంటారు
ఉమ్ జ్యువెలరీ అయితే ఆన్లైన్ లోనే తీసుకుంటా నేను అన్నీ
ఆహ
నేనీ ఇంక్ ఇక్కడ ఎక్కడ తీసుకోలేదు
ఆహ
ఉమ్
అంటే ఫంక్షన్స్ కేదన్నా వెళ్ళినప్పుడు గోల్డే వేసుకుంటారా?
గోల్డ్ లేదు గోల్డ్ నా ఏం డైలీ అ వేసుకోవలంటే గోల్డ్ అది ఒకటి భయము వేసుకొని పోవల్లంటే ట్రావెల్ చేసినప్పుడు అంతా నేను ఏస్కునేలేదు
అంటే ఇప్పుడు అందరూ ఉన్నా కూడా వేసుకోవడం లేదు
అవును సెట్ అయ్యే ఏసారి కది సెట్ అయ్యే తర వేసుకుంటే బాగుంటుంది ఏ సారీ కట్టుకున్నా గోల్డే వేసుకుంటే సెట్ అయ్యేలేద్
ఆహ ఇప్పుడు ఆ ఇప్పుడు అందర్ రూ గోల్డ్ వేసుకోవడం లేదు ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నారు
ఆ
అవి బుక్ చేసుకుంటుంటారు కదా ఫ్లిప్కార్ట్ దీన్లలో
ఉమ్ రంగం గోల్డ్వి వేసుకుంటర్లా ఫ్యాన్సీ తర నేను అట్లాంటిది తీసుకోండేది నేన్ గోల్డ్ వేస్ కునేలేదు
మేం కూడా అంతే ఎప్పుడో ఏదన్నా చానా ము ముఖ్యం అనుకుంటే వేసుకుంటామా ఇంకా లేదంటే నార్మల్గా ఇవి తీసుకోంటాం కదా బైజా నుంచి తీసుకోంటామే అవే వేస్కుంటాం
అవున్లే
ఉమ్
అంటే మన్కి బాగా గ్రాండ్ గా కనిపియ్యాలంటే అవే బెటర్ గోల్డ్ కంటే
అవును
బాగ్కనిపిస్తాయి ఆ సారీ క్ తగ్గట్ మనము తీసుకుంటే కరెక్ట్ సెట్ అయితుంది గోల్డె అంటే ఒక్కసారికి సెట్ అయితుంది ఒక్కొసారికి సెట్ అయ్యేలేదు
ఆహ ప్రతిదాన్లేకి గోల్డ్ సెట్ కావు
ఉమ్ అందుకు నేనైతే ఇప్పుడు వరకు ఏం వేస్ కొన్ పోయిండ్లేదు గోల్డ్ ఫంక్షన్సు కానీ మ్యారెజస్ కానీ
అవ్ నా
ఇంత వన్ గ్రామ్ గోల్డ్ ఇవి వేసుకొన్ పొయింది
ఆహ ఇగ మేము ఎప్పుడన్నా ఎక్కడ కన్నా పోతే నల్ల పూసలు ఉంటాయ్ కదా గోల్డ్వే వేసుకుంటాను ఇంకా ఇక్కడే చిన్న చిన్నవైతే నార్మల్ గా ఊర్లోనే ఏమన్నా ఫంక్షన్స్ అట్ల ఉంటాయ్ కదా ఇంకా అవైతే అవే ఆ
ఆ అట్ల దెగ్గర్ ప్లేస్ ల ఆ దగ్గర్లో ఉండేవి పక్కింటోళ్ళు, హెదిరింటోళ్ళు అట్ల ఫంక్షన్స్ ఏమన్ గోల్డ్ వేసుకుంటే సరిపోతుంది. దూరం పొయ్యి ట్రావెల్ చేసేవై
ఆ ఈ ఊర్లో అయితే వేసుకుంటామా బయటికి అయితే గోల్డ్ ఏడా ఏసుకోం
ఉమ్మ్
ఇవి పూసలు వొస్తాయి కదా అవి ఏమంటారంటే పూసల పేరు నాకు రాదు ఆ కాదు ఇది అవి షైనింగ్ ఉంటాయి చూడు పూసలు ఆ బీట్స్
ఆ
అవి వాడతామా ఎక్కడికన్నా పోయినప్పుడే ఆచారీ లేక అవి అవి మ్యాచ్ తీసుకుంటాము ఇంగ అవేసుకొని ఎళ్తుంటాం డాలర్స్ సెట్ చేసుకొని
ఉమ్మ్
ఇంగ అవి ఎసుకుంటా ఉంటాం అంతే గోల్డ్ అయితే బయటికి పోతే ఎసుకోం ఓన్లీ హియరింగ్స్ ఏనా రింగ్స్ చేతికి మాత్రమే పెట్టుకుంటాము ఇంకా మంగళసూత్రం ఉంటుందని చైన్ ఒక్కటే పెట్టుకుంటాం ఇంగ నా నార్మల్గా అవే వాడేదైతే మేము కూడా
ఉమ్మ్
మీరు ఏ దాంట్లోకి అవి మ్యాచ్ చేసి తీసుకుంటా అంటారా
ఆ నేనంతే దేంట్లోకి సెట్ అయ్యేవి అవే తీసుకుంటాను
అవునా ఎక్కువ డ్రెస్సెసేన మీరు కూడా
బట్ అదే చెప్తి కదా ఫంక్షన్సూ మ్యారేజ్ ఫంక్షన్స్ అం ట నార్మల్ ఎంగేజ్మెంట్ వి అట్లా చేస్తే డ్రెస్ ఎసుకొని పోయేది మ్యారేజ్ చేస్తే శారీ కట్టుకొని పోయేది ఆత్తర ఇంగిక్కడ జాతరలు జరిగినప్పుడు అట్లా డ్రెస్సెస్ అట్లా
ఆహా అంటే డైలీ ఇంటి దగ్గర
ఇంటి దగ్గర డ్రెస్సే ఏసుకునేది టాపు లేగ్గిను అ కుడత
నైట్ షూట్స్ ఇట్లాంటివి మీకేమి అలవాట్లేవా
ఆ నైట్ ఏసుకుంటాను ఉమ్మ్
కుడనా
ఆ నైటీస్ ఏం లేదు నైటీస్ నాకు అలవాటే లేదు అసలు
అవునా
ఉమ్మ్
ఇంగా సిటీస్లో వాళ్ళందరు ఇవి నైట్ షూట్స్లే ఎక్కువ ఏసుకుంటారు కదా ఉమ్మ్
డ్రెస్సెస్ టాపు ప్యాంట్స్ ఇవి నైట్ టైమ్స్ నైట్ షూట్స్ అంతే నైటీస్ ఏం అలవాట్లేదు
ఆ పూజ చేసినప్పుడు డ్రెస్సేనా
ఉమ్మ్ డ్రెస్సే ఇంట్లో ఉంటే నేను శారీస్ అసలు కట్టుకోను నేను నార్మల్ శారీస్ కూడా తీసుకోలేదు నేను బయటికి పోయినప్పుడే అలవాటు లేదు నాకు కంఫర్ట్ ఉండేలేదు ఇంక అసలు కట్టింది లేదు ఒకరోజు కూడా ఇంట్లో కట్టి ఉండేది వన్ డే కూడా లేదు నేను డ్రెస్సెస్సే
డ్రెస్సెస్ అలవాటు అయిన తర్వాత చీరలు కట్టాలంటే కొద్దిగా ఇబ్బందే మాకు ఇప్పటికి కూడా ఇబ్బందే ఆహ లేదు ఏదన్నా ఫంక్షన్స్‌కే ఆ డ్రెస్సెస్సే ఎప్పుడన్నా ఒకసారి నైటీస్ యూజ్ చేస్తానా
అవునులే
టైమ్ కయితే కచ్చితంగా డ్రస్సే ఏసుకుంటాం
ఉమ్ అట్లా వేసుకోవాల అని చెప్
ఆ మాకు కూడా చెప్నారు సాటర్డే సాటర్డే పూజ చేసిన ప్రతి ఒకసారి చీర కట్టుకోవాలి అట్లా చెప్తుండర్రు ఏ మాకు అలవాట్ లేదా పెద్దగా ఆ సరే